చలతంత్రేనా
హలో హలో
హలో
హయ్ అ
హలో ఏమందండి వినిపిస్తలేదా వినిపిస్తుంది ఎందుకంత గట్టి ఎందుకంటే అంత గట్టిగా అరుస్తున్నారు
అ మీరు మాట్లాడట్లేదండి మీరు అటెటో మాట్లాడుతున్నారు.
అవునా
ఆ
తిన్నరా అండి
తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి
ఏం చేస్తున్నారు మరింకా
ఏం లేదం డి ఖాళీగా ఇప్పుడే తినేసి వచ్చిన కారిడార్ లో తిరుగుతున్నా
అవునా
ఆ
మీరు కారీడార్లో ఇష్టవొచ్చినట్లు తిరగచ్చా.
ఏం కాదండి తిరగొచ్చు ఏమైంది అక్కడ లైట్స్ బంద్ చేసినారు ఇంక అందుకే కారిడార్లో లైట్ ఒకటి ఉంది ఇంకా దాని దగ్గర దిరుగుతున్నా
అవునా
ఉమ్ ఏంటండి ఏం చేస్తున్నారు తిన్నారా మీరు
ఆ తిన్నానండి మీరు తిన్నారా
తిన్నానండి
ఏం స్పెషల్ అండి మరి
మాది ఏం స్పెషల్ అంటే ఛీ ఏం లేదండి అది కాలిఫ్లర్ కర్రీ చేసినారండి అది స్పెషల్ అండి
అందుకనే అడుగుతున్న ఎమన్నా స్పెషలా అని
అదేం స్పెషల్ అండి కాలిఫ్లవర్ బాలా అసలు పప్పు ఏసుకొని తిన్నాం ఇంకా మా దగ్గర పచ్చర్లుండే పచ్చర్లు తిన్నాం
అవునా
ఉమ్ ఏం చేస్తున్నారండి సాంగ్స్ వింటున్నారా మూవీస్ చూస్తున్నారా
అవునండి ఏమైనా మంచి మూవీస్ సజెస్ట్ చేయొచ్చు కదా
ఆ
ఒక మంచి మూవీ సజెస్ట్ చేయొచ్చు కదా అంటున్నాను.
ఈ మూవీస్ అండి నేను మూవీస్ ఎక్కువ చూడా
ఎమన్నా సీరిస్ యూట్యూబ్ లో సిరీస్ సజెస్ట్ చేయండి
యూట్యూబ్ లో అన్నిీ ఇప్పుడు తెలుగువి డబ్బా అయిపోతున్నాయిడి సిరీస్ లో
అవునండి ఒకప్పుడు చాలా బాగుంది కదా
ఒకప్పుడు అయితే మోస్తుం ఉంటుండే అసలు సిరీస్ లో ఇప్పుడేమో డబ్బా సిరీస్లు అయిపోతున్నాయి
ఇ సస్త మష బాల
ఏమైంద అండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఇప్పుడు అండి
ఆ ఓకే అండి
దాని కొన్ని చాలా టెక్నికల్ బ్లీచ్ అలా అవుతూ ఉంటుంది
హ ఇంకా నేను ఇవాళ ఒక మూవీ చూస్తున్నాండి ఏంటిది వి ిల్లవా సంథింగ్ ఇదో అండి
లవ్ అవ్వండి
హ్మ్మ్
వలో చాలా బాగుంటందండి మూవీ ఆ మూవీలు గానీ మీకు నచ్చకపోతే మీకు మూవీ టేస్ట్ లేనట్టుంది
చూసారాండి మీరు
చూసానండి నాకు చాలా బాగా నచ్చింది
అయ్యో నేను చూడలేదండి ఇంక కొంచెం చూసినాన్ని ఇంకా మా ఫ్రెండ్ టీ టైమ్ కి పోదాం పా టీ టైమ్ బడింగ్ వెళ్పను
అవునాఅండి మ త ఆ ఏస రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో అది బెస్ట్ మూవీ అండి
అవునా
నాకు నచ్చిందండి మన మీ గురించి పెరుదుమా
నేను చూడలేదాండి చూశాక మీకు చెప్తానండి రివ్యూ
ఓకే అండిపూర్ అండి నాకైతే బాగుండ అనిపించింది ఎకువే నచ్చింద అవి అనుకుంటున్నాను
ఆ అదే మూవీ రోల్స్ అండి అప్పుడైతే ఐ బొమ్మల అయితే కొంచెం పిక్చర్ క్లియర్గా వస్తుండే ఇప్పుడు ఆ మూవీ రూల్స్ అయి బ్రైట్నెస్ ఎంత పెట్టినా గాని అంత పిక్చర్ క్లియర్ గా రాట్లేదు ఏం రాట్లేదు
అదర ఆంగా అంతేగా చేప్పదు
బూ మనీ బ్యాండ్ చేసి పడేసారు
సేతు రానీ మీరు
అవునండి మంచి ఉండండి అంటే కొంచెం మరీ హెచ్డి హై లెవెల్ గా కాకపోయినా కానీ కొంచెం క్లియర్ వస్తుండే అండి ఈ మూవీ రూల్స్ కన్నా బెటర్ కానీయిబోమ్మాలకి మూవీస్ లేట్ వస్తాయండీగా
అంటే అవి ఓటిటీల కొస్తాయండి
కానీ మూవీ రూస్ లో అట్లా కాదండి థియేటర్ కి రాగానే అప్పుడు ఎంత తిషిన్లో పెడతారు
ఆ అవునండి క చదువు మే మూమి రా
నాక్కూడా నచ్చవండి మూవీ రూల్స్ లో చూడడం కనీ చూస
అయి బొమ్మలో చూస్తా అంటే మూవీ రూల్స్ ల క్వాలిటీ ఉండదు
అయితే నేనేక్కువ చూడపోయా నే రీసెంట్గా ఇగా అవున డిస్టబెన్స్ అదే అది హెచ్ డి ప్రింట్స్ కాబట్టి ఫుల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి
ఊ
అళ్ళ రాకుండా కొంచెం క్లియర్గా వచ్చినా కానీ ఏం కాదు ఆ మధ్యలో మధ్యలో ఇంకెట్లా న వస్తుంది ఆ పిచర్ మొత్తం ఏమంటా ఆఫ్ ఆఫ్ వస్తుది
మస్తు కష్టమండి ఐ బొమ్మ ను బ్యాన్ జేసీ మనకు కష్టం పెడుతున్నారు
అని ఆయన వల్ల మన తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా లాస్ వచ్చిందంది తెలుగు ఒక్కటే కాదు చాలానే వచ్చినాయి
ఇప్పుడు ఇప్పుడు మనం ఎందులో చూడాలంటే చూసి నెట్ఫ్లిక్స్ అలాంటి వాటిలలో చూడాలి అని వాటికి సబ్స్క్రిప్షన్స్ కావాలాయే
ఓ
ఏ జియో హాట్స్టార్ లూ అల్లా ఇల్ల చూడాలి కానీ జియో హాట్ స్టార్ చూడొచ్చండి కానీ జియో హాట్ స్టార్ లో లిమిట్
అవును
గ నెట్ ఫ్లిక్స్ ఐతే పక్కా కావాలి సబ్స్క్రిప్షన్
అ
ఉ ఏం చేస్తున్నారండి మరి మీ వర్క్ అయిపోయిందా అండి
అదే నభరయి పోదాం అనిపించింది నాకు
హ
చేస్తున్నా అప్పటి నుంచి ఇదే
ఏమైంద అండి
చేస్తున్న వాళ్ళ అప్పటి నుంచి ఇదే వర్క్ వైకుర్ పె కనిపించుంది
అయ్యోనా అండి చెయ్యాలి అండి ఆ ఏం చేస్తారు
సపో చే
ఆ ఏమైందండి
తప్పట్లేదండి ఇంకేం చూసుకోని ఇంకను
మరి ఇంకేం చేస్తారు అండి చెయ్యాలి తిన్న రా అండి
తిన్న మండీ
హ మీ దగ్గర ఏం స్పెషల్ అండి చెప్పలేదు
మేము మా హాస్టల్ లో కరి బాలేకపోతే మేము పచ్చి పెట్టుకు తిన్నామండి
అయ్యో అవునా మీ కూడా మా అలాంటి పరిస్థితి ఉంది కదా అండి
అంతే అందరి పరిస్థితి అంతే అండి హాస్టల్ లైఫే అంతా కదండి
అవునండి
ఆఓ
అవునండి మీరు సినిమా అడిగినారు మీరు మహాభారతం చూస్తారా అండి
లేదండి చూడను మీరు చూస్తారా
నేను చూసా అండి అప్పుడు జిో హాట్ స్టార్ కి లిమిట్ లేదండి మంచిగాది చూసేసా అప్పుడు ఒకకా హండ్రెడ్ ఎపిసోడ్స్ ఎన్నో వన్ నాట్ వన్ ఎపిసోడ్స్ ఉంటాయా అండి
అవు
సేమ్ ఇంకా లైక్ మనకి సీరియల్స్ వస్తాయి కదాండి ఇంట్లో
అవునండి
అట్లే ఒక థర్టీ వన్ మినిట్స్ అట్లుంటందండి ఎవ్రీ ఎపిసోడ్
ఆ సే అదే అండి సేస్ లాగా ఉంటుందా అప్పట్లో ఏమంటారు మనకిటీ టీవీ లో మార్నింగ్ సెవెన్ థర్టీ లో ఎప్పుడు ఇస్తారండి మహాభారతం
అవునండి అట్లా ఇంకా ఏంటి వన్ నాట్ వన్ నబసవచ్ంగా ఉంటాయండి బాగుంటది
ఆ రోజుే బాగుంది
కానీవాడిప్పుడు జ మనం ఇప్పుడు కంటిన్యూగా చూడలేమండి ఇంత చూసినప్పుడు టూ ఎపిసోడ్ తీ ఎబిసోడ్స్ చూసం లిమిట్ అయిపోతుంది ఇంకా
డేలీ ఉ
మంతంత్లీ డైలీ కాదండి లిమిట్ అ అసలు మంత్లీ లిమిట్ అది ఇప్పుడు నీకా మంచి లో కొన్ని విసర్స్ చూస్తూ అది ఇది చేసినప్పుడు ఇంకా లిమిట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చు మళ్ళీ
ఓహోహ
అది ఎన్ అవర్స్ అని కరెక్ట్ గా తెలీయదు కానీ అట్లా లిమిట్ ఉంది మంత్ లిమిట్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఏం కాదు ఇంకా సబ్స్క్రిప్షన్ లేకపోతున్నా ఆ లిమిట్
ఒక్కో
దొంగ కాాలనండి మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని వాడు లిమిట్ పెట్టిను
ఇబ
అంత ఎట్లు తయారవుతున్నండి ఘోరంగా తయారవుతున్నారు
పైసామే పరమాత్మా కదండి
ఏ
పైసకపోతే ఇప్పుడం పని వాడికైనా ఇన్కమ్ కావాలని వాడి అ
హ
చార్ పాన్ని మారారి
ఏమైందండి
జాగ్రత్తగా ఉండండి మరి బబాయ్
ఆ ఓకే అన్న మీరుకోద
పయంండి
బాయ్